హలో నమస్కారం అండి
ఆ నమస్కారం అండి వినిపిస్తుందా అండి వాయిస్
ఆ వినిపిస్తుందండి
మ్ ఊహూ ఏం చేస్తురు అండి
ఏం లేదండి అట్లా చల్లగాలికి బయటకి వచ్చానండి
అవునా అండి ఇప్పుడు ఎట్లా వుంటదండి అంటే చల్లగా ఉంటదా వాతావరణం గాలి వొస్తాదా అండి
ఆ చల్లగా గాలొస్తాంది అండి మేడ పైన ఉన్నాను
అవునా?
మ్
మ్ మ్
మీరేం చేస్తున్నారు ఆ దోమలు ఏం లేవు అండి గాలి బాగా వస్తుంది ఇక్కడ
అవునా?
మ్ వా వాతావరణం చల్లగా ఉందండి
హ్మ్
మీరేం చేస్తున్నారండి?
మేము కూడా ఏం లేదండి ఖాళీగానే కూర్చున్నామండి
మ్ మ్ టీవి ఇట్లాఏమన్నా రీల్స్ ఇట్లా చేస్తారా అండి మీరు
రీల్స్ ఏమి చూడము అండి అండి టీవీ కూడా యూస్ చెయ్యను కానీ ఇప్పుడు ఇంట్లో కొంచెం వర్క్ జరుగుతాందండి టీవీ గిట్ల అన్ని వేసి పక్కన పెట్టేసినామండి
అవునా?
అవునండి.
మ్ హు
మ్ ఇంకా టీవీ చూస్తాలేరా అండి మరి
మేం టీవీ ఇస్తా నేనండి పైకి వచ్చినా ఇప్పుడే చల్లగాలి కోసం అట్లా
వాకింగ్ చేస్తూరా?
ఇంస్టాగ్రామ్లా ఏ మంచి రీల్స్ దొరకట్లేవు. చ
అవునండి.
మ్
మంచి మీరే ఏదైనా ఒక పాట సార్ చేసుకొని రీల్స్ చేయకపోయార?
అదే నా అంటే ఇక వాయిస్ అంత మంచిగా రావద్ద అండి క్వాలిటీగా
అవునవును ఏముందండి చేస్తాంట వ స్తది ఏదైనా
చేయాలండి ఏదన్నా ఒకటి ఛానల్ పెట్టుకొని ఆల్రెడీ రన్నింగ్ లో ఉంది ఒక ఛానలు. కానీ దానికిఇంకా లైక్ స్ ఉన్ను ఇంకా అవి వస్తలేవు. బ్యాడ్ కామెంట్స్ రావడం, ఇట్లా కొన్ని గుడ్ కామెంట్స్ రావడం జరుగుతాంది. ఇగ అన్నిటికి తట్టుకొని ఇప్ప జరగాలి కదా.
బ్యాడును పట్టించుకోవదండి. గుడ్డుని పట్టించుకోవాలి, పట్టించుకొని ఇగా మనం చేస్ కోవాలండి. ఎప్పుడైనా మనల్ని ఎంకరేజ్ చేసే వాళ్ళనే మనం గుర్తు పెట్టుకోవాలె మనం. బ్యాడ్ కామెంట్స్ పెట్టి ఎక్కిరిచ్చే వాళ్ళని పట్టుకోవద్దండి.
అదే ఇగా అదే చేస్తున్నా అండి. నేను ఇదే రీల్స్ చేస్తామంటే బ్యాడ్ కామెంట్స్ కొన్ని, గుడ్ కామెంట్స్ సమానంగా వస్తున్నాయి. ఏం చేయాలో అర్థమయితలేదు.
అవును.
ట్రై చేస్తున్నా పైకి రావడానికి అయితే ఒక మెట్
చెయ్యండి చేస్ చెయ్యాలండి, ట్రై చేస్తేనే మంచిది.
ఆ
ఇంకా ఏం చేస్తారండి ఇంకా వంటలు ఏమైన్నా స్పెషల్ గా చేస్తారా అండి మీరు.
ఆ చేస్తామండి ఫేషల్ అంటే అంత ఏం చేయనండి. పిల్లలు ఏం ఎక్కువ తినరు. ఫుడ్ అంటే ఫుడ్డే ఇంపార్టెంట్ మా వోళ్ళలకు. చిరితిండి ఏం తినరండి. ఎక్కువ హుహ్.
మంచిగా అన్నం తింటే ఏం కాదు. అండి చిరుతిండి కన్నా అన్నం కూడా మంచిదే లేండి.
కు మంచిగా అన్నం తింటారు. సిరిదిండి ఏం ఎక్కువ తినరండి పిల్లలు.
అవునా. ఇంకా చుట్టు పక్కల ఆడుకోడానికి వెళ్తరా అండి
ఆ ఆడుకోవడానికి ఎళ్తారండి. జనవరి ట్వంటీ సిక్స్ కూడా గేమ్స్ ఆడిళ్ళు మంచిగా.
అవునా అండి.
హుహ్ కో కో కబడ్డీ ఇవన్ని ఆడీలండి. డ్యాన్స్ ప్రాక్టీస్ చేసిల్లు అటో ఇటో రెండు కప్పు లు వచ్చినయి అన్నీ పిల్లలకు.
అవునా అండి. మంచిగా గేమ్స్ ఆడుతుంటే వాళ్ళని మనం కూడా ఎంకరేజ్ చేయాలండి మంచిగా.
అవునండి. నేను అన్నింటిలో మా పిల్లల్ ప్రోత్ ఉత్సహిస్తా స్పీచ్ ఇయమని అడుగుతాను నేను పిల్లల్ని అన్ని ప్రోత్సహిస్తూనే ఉంటాను మా పిల్లలకి అన్ని ధైర్యంగా ఉండాలి ఇట్లా భయపడొద్దు అట్లా చేయొద్దు మంచిగా ఉండాలి మంచి బాట నడవాలి అని చెప్తానండి మా పిల్లలకు
అట్లనే చెప్పాలండి మనం ఎట్లా పెంచితే వాళ్ళు కూడా రే అట్లనే పెరుగుతారండి
మా పిల్లలు ఏందంటే స్టేజ్ ఎక్తే భయ అవుతుంది మమ్మీ అంటారు కాగానీ అక్కడ ఎవ్వరు లేరని ఊహించుకొని మీ మొక్క ఓక్కలమే ఉన్నా అని మాట మాట్లాడండి రా నేను చెప్తా కాని మా వాళ్ళు కొంచెం ధైర్యం ఉండదు
అవునండి అట్లనే చెప్పాలి పిల్లలకి
అలాంటివి చెప్తానండి చాలా ప్రోత్సహిస్తా పిల్లనైనా పక్కనుళ్ళనైనా పనికిెళ్ళిన కాడనైనా మంచి అందరం కలిసిమెెలిసి ఉంటామండి
వెళ్తారా అండి మీరు పనికి
ఆ మక్కజొన్న కంకులు ఇట్లా ఇరవడానికి వెళ్తామండి
అవున అండి మంచిగ అనిపిస్తా అండి అట్లా వెళ్ళినప్పుడు ఇట్లా
ఉంటుందండి మేము మధ్యాహ్నం కాగానే అందరం ఒక దగ్గర కూర్చొని ఒకరి తక్కువ ఒకర వేసుకొని తింటామ అండి బాగుంటది అసలు అసలు ఇంట్లో ఉండడం కంటే అట్లా బయట ఇటి పోవడమే నాకు ఇష్టమండి
ఇంట్లో ఉన్న ఊకె పని పని ఉంతేయి కదండి అట్లా పోయినా కొంచెం టైం పాస్ లా అయితది
పని చేసినా తీరదండి కానీ చిలకా పనికి పోతే మాత్రం అసలు ఎప్పుడు ఇత్తాముో ఎట్లా జరుగుతుందో తెలియదు అసలు
అవునండి
బాగుంటదండి చిల్క పనికి పోవడమే ఇష్టం అండి నాకైతే
ఆ
ఇక నలుగురు తోటి మాట్లాడుకుంటా చేస్తే బాగుంటది కదా నన్నట్
అవునండి నలుగురితో మాట్లాడితే మీకు కూడా మంచిగా మా నాకు కూడా కొన్ని తెలియని విషయాలు తెలుస్తాయి ప వారి చల్లుస్త మంచినా మాట్లాడుకోవచ్చు వాళ్ళతోనే టైమ్ కూడా మంచిగా తొందర అయిపోతది పని కూడా చేసినట్ట ఏమ అనిపియ్యదు కదా
అవునండి ఇంత ఎండ కొట్టిన ఎండ అనిపించదు వాళ్ళ జూక్స్ ఇస్తారు నవ్వుకుంటూ తుల్లుకుంటూ పోతావండి అసలు
అవునండి అట్లా మంచి వచ్చి ఉంటారండి
బావుంద్ తదఅట్లనే వెళ్తాను నేను రోజు మొక్కజోన్న కంకుల్ ఇరువ పోతాండి పిల్లలకి ఇప్పుడు హాఫ్ డే స్కూల్స్ వచ్చినాయి కాబట్టి ఇప్పుడు వెళ్ళడం కుదరదు ఇగ
అవునా అండి.
పిల్లల్ని చూసుకోవాలి కదా ఎండాకాలం అసలుకి ఇగ
అవునండి.
ఊ ఫ్రూట్స్ కోషియడం వల్ల రాగానే వాల్ల కన్నం పెట్
స్నాక్స్ చేయడం అట్లాంటివి ఏమన్న ఏ చేస్తారా అండి సాయంత్రం ఎక్కువ పిల్లలకి
స్నాక్స్ అంటే ఏమి ఎక్కువ తినరు పిల్లలు బాగా ఇష్టపడేది గుడాలంటారుషల్లా పల్లీలు ఇట్లా వేసి ఉడకబెడితే గవ్వి తింటారు. అట్లాంటివి అయితే ఎక్కువ ఇష్టపడతరు. ఆయిల్ ప్ ఫుడ్ ఏం ఎక్కువ తీస్
అవునాండి ఆయిల్ ఫుడ్ ఎక్ ఎక్కువ పెట్టొద్దండి పెట్టినా కూడా పిల్లలకి అవి సరిగా డైజెషన్ కావు మళ్ళీ వాళ్ళు ఇబ్బంది పడతారు కడుపునస్తుంది అంటారు అదంటారు ఇదంటారండి మంచి ఆయిల్ లేని ఫుడ్ పెట్టడమే బెటర్ అండి. పిల్లలకి అవునండి.
జరుగుతుదండి అక్కడ కెళ్ళి కంకులు ఫ్రూట్స్ అవన్న తీస్ వస్తామండి.
అవునండి.
అయితే పిల్లలు మంచిగా తింటారండి.
ఇట్ల మొక్కజొన్నలు ఉంటాయి కదండి వాటి తోనే కొంచెం అవలిచి మిక్సలో వేసి బెల్లంవేసి గ్యారెలా వేస్తు బాగుంటాయండి అవునండి.
కోచ్చు మళ్ళీ కారం తోటి కూడా చేసుకోవచ్చు అండి మనం
అవును.
అట్లా కూడా బాగుంటాయి.
అవునండి ఇంకా వెళ్ళలేదండి మాయనేల్లిండు వెళ్ళలేదండి అవునండి మాయనేల్లిండు అవునండి.
బాగుంటదండి జాతర
మీరేల్లెసి వచ్చిర్రండి.
మేము వెళ్ళలేదండి త్రీ ఇయర్స్ బ్యాక్ వెళ్ళామండి బాగా జరిగింది జాతర వచ్చేసారి వెళ్ళాలండి మేము
అవునా అండి ఇప్పుడు కాకుండా మధ్యలో ఒక వన్ ఇయర్ గ్యాప్ వస్ట్ అవున మీకుందా అండి అట్లా పెటుడా
హ్మ్ అదే ఇంట్లోనే శుక్రవారం రోజు చేసుకున్నాం తల్లిది గద్దకొచ్చే రోజు
అంటే ఎట్లా చేస్తారాండి సమ్మక్క పండగ హ్మ్ చెప్పండి
పటం సమ్మక్క దేవుని పటం ఉంటది కదా దాని పటాన్ని దుడ్చుకొని మంచిగా సమ్మక్క తల్లికి అడ్డం బొటు బొట్లు పెట్టాలండి పసుపు కుంకుమ అంటే తల్లికి మస్త్ ఇష్టం అండి
అవునా అండి
హ్మ్ బుగులు దె పచ్చి పువ్వులతోట అలంకార చేసి కోవాలండి మంచిగా గుగ్గిల వెయాలంట డి తల్లికి పోగ ఎయడమంటే తల్లికి ఇష్టం కొబ్బరికాయ కళ్ళు మంచిగా అన్నం ఒండు ఉండాలి చికెన్ కోడి అన్ని ఉంటాయండి మంచిగా కోడి గుడ్డు పెట్టాలి బెల్లం తల్లికి బంగారం అంటారండి బెల్లాన్ని
ఆ అవునండి
ఇంకా బాగుం టదండి అసలు ఆ జాతర వేరే లెవల్ ఉంటుదండి
హ్మ్ అట్లా చేస్తారా అండి హ్మ్ అట్లా చేసి ఆ పలారం ఏం చేస్త రండి పంచి పెడతారా
పంచి పెడతామండి అందరికీ సమ్మక్క సారక్క బంగారముల్లో అంటామండి
హ్మ్ లేకపోతే మీరైనా ఉంచుకుంటారు
ఆ చాలా మంది వచ్చి దిం టారండి సమ్మక సారక్క బంగారాన్ని ఎవరు వద్దన్నారండి
అవునండి
చాలా బాగుంటదండి నాకు ఫేవరెట్ గాడ్ ఈజ్
ఆహా మంచిగ మొక్కుకున్న కోరి క్కల్ నెరవేర్చుతే మంచిగా ఆ
జాపి అడిగితే తల్లి కోరింద అంటూ ఇస్తదండి
అవునాండి
ఆ
ఊ మంచిగా అట్లా అంటే సంతోషం అండి దె మన తెలంగాణ సంస్కృతిని వోనీయకుండా మంచిగ చేసుకోవడం బెట్ టరండి అట్లయితే మంచిగుంటదండి ఇపుడు ఇప్పుడు మేడారం జాతరకి చాలా మంది వెళ్తారు అసలు మన తెలంగాణలో ఫస్ట్ పెద్ద జాతర అంటే అదేనండి ఇంగ
అవునండి పెద్ద యాత అదె కానీ ఇ సార్ మిస్ అయినాం చాలా బాధ పడ్డం అండి
ఊ ఏం గాదులేండి మళ్ళీ అమ్మవారి దయ ఉంటే మళ్ళీ వచ్చే సంవత్సరం తనే రప్పించుకుంటది మిములి ఏం బాధ పడకండి
అందరు ఒయిల్లు మేము బోలేదనీ
గిల్టీ ఫీలింగ్ ఏమదులెండి తల్లి రప్పిచ్ కుంటది మిమ్ముల్ని కంపల్సరిగా
అవి కంపల్సరీ ఒ ఆ సరే అండి
సరే అండి ఇప్పుడు ఎంతతుంది మీక్